హయండి గుడ్ ఈవినింగ్. ఏం లేద పడుకోని లేసమం. ఇగ స్నాక్స్ చేయాలి. ఉత్తగనే కూసున్నాం.
ఎం చేస్తున్నారండి. పాప్కాన్ తింటదా పాప. ఊహు ఎం వంట చే. సండే స్పెషల్
సండే ఈ రోజు చికెనండి.
అవునా మాది కూడా అదే అండి. ఇగ పిల్లలు. అది అయితేనే, కొంచెం తింటున్నని.
ఏ
ఇంకా అండి. తిన్నారా అండి. మారి స్నాక్స్ తిన్నారా. ఓ మీ కూడా పూరి చేస్తున్న, చేయాలి ఇంగా ఇప్పుడే చే ఆ. మా చిన్న పాప మార్నింగ్. ఉక్మ చేస్తే తినలేదు, ఎప్పుడన్నా అవిచేషి. ఇద్దాము అని చుస్తున్నా
అదే అదే. వక
హు ఈయాల ఏటన్న లేదా అండి బయటికి సండే
ఇద్దరమే ఉన్నా ఆఫస్. మా సార్ కి.
ఉ
మంత
వెళ్ళాల అనుకున్నాం బయటకి కానీ ఎండ క్కేట వెళ్తాం
హే
సిటీ లో అయితే దాన్న అంటా కానీ ఏ విరేశల్లో ఏమి ఉండవుాల మీరు కూడా విలేజ్ లో ఉన్నారు కాబట్టి ఉన్నార కావచ్చు ఏ ఉండవచ్చ మూవీస్ గట్లా ఎల్లొచా అ ఏమ ఉంటాే ఎక్కడ యేటర్స్
పోవాలండి చరువురి కన్నా పోనకన్నా పోవాలండి
అవునండి ఎంకా అండి పాప ఏం చేస్తుంది
పాప పడుకుందండి ఇంకా లేవలేదు
అవునా మంషి మంషిగనే ఆఫ్టర్నూన్ ఏ పడకుండా
అంటేదండి కంపల్సరీ పడుకోబెడతనండి
పోవునా మా పిల్లలు పెద చిన్నమే వాడుకు అకుంటాగాని ఇంకా పెద్దామె ఇగ గార్వం ఉంది నేను పడుకో నాకు నిద్ర రావట్లేదు నేం చేయమంటావ్ అంటంది ఒక ఏసి ఉం ఉంటే పడుకుంటది అంట మొన్న మా బావగారు వాళ్ళు పెట్ కొనరు ఎసి సి ఇక చెప్తున్నది వాళ్ళు వేసి పెట్టుకున్నా నా నువ్వు ఏసీ కావలో నాకు ఏసీ కొనిస్తా అని చెప్పి నువ్వు పడుక్కుంటా అంటుది అంటే ఏసీ వద్దునాన్న చల్లగా చల్లగా ఉం ఆ అయి అయితది అంటే లేదు అది బాగుంది అది తీసుకోపోదాం మనం కూడా అంటుది అంటే ఇక్కడ లేవు కదా అంటే షాపు లో ఉంటది నీకు తెలివదా ఉంటుంది అంటే డబ్బుల్లో మరి అంటే మా బ మా డాడీకి చెప్తా ఇస్తాడు డబ్బులు మా నాన్నయ్యని అడుగుతా వాళ్ళ నువ్వు మా నాని వాళ్ళ ఇంట్లో నానీ వాళ్ళ ఇంట్లో లేదు మన ఇంట్లో లేదు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లేదు ఎక్కడ పెట్టుకుందాం మరి అంట నేను ఆంటే ఇక్కడ అని ఎం లేదు మనం ఎక్కడికి పోతే అక్కడికి తీసుకుపోవచ్చు మమ్మీ దాన్ని బాగ్లా పెట్టుకని పట్టుకుపోవచ్చు అంటే మన బస్సుకి కదా మనం పోయ కార్లా కాదు కదా అని అన్నా అంటే లేదు మమ్మీ బస్సులయినా ఎన్నిక పెట్టుకోవచ్చు ఏమన్నారు వాళ్ళు బస్సు అయినా ఏమి అన్నాడు డబ్బులు కడతాం కదా ఏమి అన్నాడట నవ్యూ కూడా కే ప్లేస్ లేదు బస్సులల్లా అంటే నాకుగావాలనట అదే అదే అదై మతమే బాగుంటద
ఉమ్...
ఉమ్ ఇంకా పెట్టిర్రా అండి వడియాలు ఏమన్నా
పెట్లేదండి కార్ వద్దని వండి పెట్టాను
అహహా మా తోనీ కూడా వచ్చిందంట కానీ మరి పిల్లల స్కూల్ టైమ్కి స్నాక్స్ అవే యూస్ అయితాయి ఈ చెప్పులు ఫై రూపీ ఈ ఫైవ్ రూపీస్ ఇచ్చి ఇచ్చి చెప్పులు కొనుక్కొచ్చే బదులు
ఉమ్ కన్నయ్య ఇక్కడకు వచ్చి జాయిన్ అయ్యిండా
ఆ అండి మా బ్రదర్ అదే మీ మీ సార్ జాయిన్ అయిందండి ఈరోజు ఇంకా ఈరోజే రూమ్ చూస్తానని వెళ్తున్నారు కానీ ఏదో ఫామ్ ఫిల్ అప్ చెయ్యాలంట
ఆ
అయితే ఫోటోస్ కావాలని చేసిండే ఇంతో ముందు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డు
అంటే ఫోటో తీస్తున్నారా లేకపోతే బయట నేనా
ఆ బయటనా తెలియదు ఇక లోపల అని తెలువదండి అది అంటే లోపల బాలేవన్నారు ఇంకా ఏమంటారో అంటే ఇక మా కజిన్ ఉన్నాడు మా చిన్నమామయ్య వాళ్ళ అల్లుడు ఉన్నాడు అన్నయ్య వాళ్ళు ఉన్నారు అక్కడే ఈ రోజు నైట్ డ్యూటీ వేసారట డే డ్యూటీ వేసారట మొన్న జాయిన్ అయిన రోజే ఇప్పుడు ఇప్పుడే వెళ్తున్నారట బయటికి ఈ ఎండకు భయపడి ఆన్లైన్ త్రీకిి అయిపోయింది ఆళ్లు నై నైన్ థర్టీకి వచ్చా ది కొంచెం ఎండా అని వాళ్ళు సండే అని లేవలేదు బయటకూడా ఇంకా లేవలేదట వాళ్ళు వాళ్ళు ఒక కాలేజ్ వెళ్ళేసరికి లేట్ అయింది అంట నైన్ థర్టీకి వెళ్లేదు ఇప్పుడే బయటికి వెళ్తున్నాం ఇక ఎండకొ ఉందే ఇంకా పిల్లలు తోసినట్టుంటదని వెళ్తున్నారట చూస్తాము అని అన్నారు అవి లోపల ఉండేటివి ఏమేమంత బాలేేవట అవి ఉండలేమో అంటున్నారు మీరంత నీట్ ఉండేటోళ్ళు మీరు ఉండలేరు ప్చ్ వాళ్ల అంటే మంచి మనిషి ఇప్పుడు మేము ఖాళీ అయితున్నాం అంటే బాలే నోళ్ళు వచ్చి మంచిగా ఉన్న దాంట్లో ఉన్నారట అట్లా ఇప్పుడు టన్ దసరా తోళ్ళు ఉంటా అక్కడక్కడ ఉన్న వాళ్లే మంచిగ జూసుకొని ఉన్నారు ఇక మనకు చాయ్స్ అంటరు బాాలేవు అయింత రిపేర్ చేసుకున్నా బాలేవు అని వద్దాని అంటున్నారు అ బయట కూడా మన కాస్తే అంటున్నారు స ఎయిట్ ఎంత అట చూడాలి క మరి
బైటనా
చున్నాయ్ అంటున్నారు కొంచెం మ సిటీ కద చూద్దాం అని అంటున్నాము అమళ మా ఇంకా కొలీగస్ వాళ్ళు కూడా ఉన్నారు పక్కపక్కనే గావాలని చూస్తున్నాం పిల్లలకి స్కూల్స్ ఫస్ట్ స్కూల్ గద దగ్గర ఉండాలి రాకపళ్ళుంటే ఉంటే పోయి తీసుకొచ్చుకోవడం తీసు కపోవడాని చూస్తున్నారు ఇట్లా హెవ్వి అఇతదేమో అని జూస్తున్నాం గాని మళ్ళీ లోపలయితే వ్యాన్ తో పంపియాలంట ఈళ్ళు పోవడం రాకపోవడం మళ్ళా వాళ్ళు దించడం మల్లిగా టెన్షన్ గానే చూస్తున్నాం ఒక ఫైవ్ సిక్స్ నెంబెర్స్ ఉన్నాం గాని టు నెంబర్స్ దగ్గర ఉందామండి మేము అంత ముందు ఉండే దగ్గర పక్కన ఉండేవాళ్ళు వాళ్ళ మేముఉందా అకుంటన్నం మేమయితే పక్కన మా పక్కన ఉండేది అంత ముందు ఉండే దగ్గర మా కొలిగు వాల్లు వాళ్ళు మేమే ఒక దగ్గర ఉ నడుకుంటారు ఇక మిగతా వాళ్ళంతా జైల్లో లోపల ఉండే వాళ్ళు ద మేము చేసే వర్కు లోపల ఉండేవాళ్ళు మేము అంతమంది కూడా బయట ఉండే వాళ్ళతో మాకు సంబంధం లేదు మేమే ఇద్దరమే సపరేట్గా ఉందామని చూస్తున్నాం ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్ ఆయన ఉంటే త్రీ నెంబర్స్కిి ఒక దగ దొరుకుతుంద దరికి లేపోతే టూ మెంబర్స్ దొరకాలి ఎవరిత దని జూస్సున్నాము కపుల్స్ అయితే మేమి ద్దరందుకంటే డూటీడి ఒకక్క పన ఒకలి పోయినా తీసుకొస్తా న కొంచక ఫైవ్ సియర్స్ వర్ అయితే వాళ్ళఅంతట వాళ్ళు పోయేస్తారు గానీ ఇప్పుడు మళ్ళా సెకండ్ గురించి కూడా ఆలోచించాలి కదా ఫస్ట్ బేబీ అంటే కొ జర ఇచ్చి పంపిస్తాం గానీ సెకండ్ బేబీకి ఇబ్బంది అయ్యంది అని చెప్తాను ఇగ ఫస్ట్ బేబి గూడా ఇబ్బందే ఇప్పుడు కొత్త ప్లేస్ కాబట్టి అప్పుడంటే కొంచెం ఏరియా పరిచయం కాని ఇప్పుడు కొంచెం పెద్ద పాప అయితనేమో అమంతడా మరే ఎక్కడైనా పోగలుగుతా అని అంటది గానీ ఇప్పుడు ఆమెతోలు కూడా ఇబ్బందిే ఉండదు అందుకే జూస్తున్నామండి ఆ షిఫ్ట్ అయి చత్రేస్తంగానే మాకు గ్యాస్ అవన్నీ ఇచ్చేసి రావాలి మల్లిక్కడ కొచ్చినంక గ్యాస్ కలెక్షన్ తీసుకున్నా పెద్ద ప్రాసెస్ ఉంటాది మళ్ళ మాకు హాలిడేస్ గూడా ఇవ్వడంట అదే జూస్తున్నాం పిల్లలు ఉంటారా అ అక్కడ చేయాల మళ్ళీ ఇక్కడకి రాంగానే తీసుకోవాలి గ్యాస్ కూడా ఇప్పుడున్న సీజన్ల గ్యాస్ ఇస్తాడా అనే రొండున్నాయి మాకు సిలిండర్స్ రొండు నిండిగనే ఉన్నాయి రెండు సిలిండర్స్ తీసుకపోయి నిండి ఇచ్చేయాల మళ్ళీ నిండి మళ్ళీ ఇక్కడికి వచ్చినంక షిఫ్టింగ్ జేసుకోవాల రాంగనే మల్ల ఫుడ్డుకి ఇబ్బందయితది గదా కోతాని చూస్తున్నాముగా నేనే యెళ్ళి చూసొద్దామని చూత్తన్నా గానీ ఈ పిల్లలు ఆగుతరా ఆగరా అనేది తెలవాలి ఎవరొచి ఇబ్బందే ఏ మల్లి ఇప్పుడు వాళ్ళని దీసుకొని పోతే ఇగ నన్ను సదరనియరు గ వీళ్ళకి చేయడమే ఉంటందిని చస్తుంది అ
మరెట్ల
అదే నేనే వెళ్ళాలనుకుంటున గాని వాళ్ళకాలిడేస్ ఇవ్వరు మనమే లీవ్స్ పెట్టుకోవాలి
ఉ
మ్ లీవ్స్ పెట్టుకోవాలంటే ఇంగ ఇప్పుడు రెండు లీవ్లు కావాలి అది రిలీఫ్ ఈవినింగ్ ఇచ్చారట మార్నింగ్ ఇస్తనే మాకు ఇట్లా గ్యాస్ గ ఇట్లా అవి రిటర్న్ ఇచ్చేస వదురు ఈవెనింగ్ ఎయిట్ కిచిర్రు ఇంత నైట్ ఇవ్వడం వల్ల ఇబ్బంది అయితాంది ఒక రోజు మళ్ళ పెట్టాల్సి వస్తుంది ఒక రోజే జెయ్యల ఒక రోజే వా కాల్ జెయ్యాలి రమ్మనాల ఒక రోజు సర్దాలి మళ్ళీ ఒక రోజే రిటర్న్ రావాలి ఈ ఒక్కసారి ఒక్కటి అడుగుతారు ఇ టూ డేస్ పోతట్టున్నా చూడాలి
టూ డేస్ పెట్టిన పెట్టలేకపోయా
హ్మ్ టూ డేస్ ఏదో సెట్ అయితే గాని మళ్ళ అమ్మని చూసుకోవాలి ఫస్ట్ ఏడా రూమ్ దొరికుతే కొంచెం టెన్షన్ పోతాని చూస్తున్నాము ఇగ బ్యాగ్ అయితే తీసుకొచ్చుకు కానీ ఇక పిల్లలకి కూడా మళ్ళీ వెదిర గిట్లా సెట్ కావాల అ నేను వీళ్ళని జాతర రూమ్ జాతర వ చ వచ్చి మళ్ళీళని తీసుకుని వెళ్తాను మల్లా వీలు సె తిన్నాం కొంచెం వెదర్ సెట్ కావాలె స్కూల్స్ స్కూల్ అలవాటు పడాల అ అంటే ఇప్పుడే వెళ్ళాలిగ టెటెస్ తే స్కూల్ స్టార్ట్ అయితేనే ఉంటదిగా ట్వల్త్ కే కదా
ఆ ఆ హ్మ్మ్
అట్లీస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ వరకన్నా వెళ్ళిపోవాలి నాకు వెళ్ళిపోతున్నాయి వాళ్ళు కొంచెం పిల్లలకు ఇన్ని రోజు మళ్ళీ ఇక్కడే ఉందామంటారు లేకపోతే వీళ్ళనే అటు రమ్మనాలి గాని సడన్ లో పో స్కూల్ పొమ్మన్న పెద్దపాప పోదు
మ్మ్ అదే కొంచెం అలవాటు అయితే
ఇక్కడే ఉంట ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అని ఏడుస్తున్నారు
నాని పోయేది చేంజ్ అయిందని చెప్పపోయారు
చేప్పినా గూడా ఏడుస్తున్నారు ఇక్కడే ఉంటా నేను నేను ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మతో స్కూల్ కి వెళ్తా నేను అక్కడకి రాను ఆ ఆ వేసి మాట్లాడొచ్చినా మా కొరు కోళ్లతో కూడా మాట్లాడ నా ఆ వస్తాము వాళ్ళకి వాళ్లేే మాట్లాడుకోరు ఆ వీళ్ళకే వేసినా మాట్లాడుకు కుందం కాసేపు అంటే ఆమె కూడా వస్తదట పిల్లల్ని తీసుకొని వస్తదట టైగా వాళ్ళ ంట్లో ఉండలేదట అ నే కూడా వస్తా అక్క ఇద్దరు పిల్లలు తీసుకుని వస్తా అంటే నేనైతే తీసుకురాన్ పెండ్స్ ఎందుకంటే ష్ టిన్ కదా నాకు ఇ ఇద్దరు పిల్లలు ఆగరు వాళ్ళ క ఒక పాప ఆగుతది కాని మా చిన్న పాప ఆగదురా అని నేనన్నా ఆ పె ఒకామె తాకుతున్నవి. ప్పుడే ఆమె తోటామె ఎక్కడ ఏసిన వుంటాది గానీ తుమ్ముల వాళ్ళని తీసుకొచ్చి మళ్ల వాళ్లకి ఏమన్నా అయితది అంటే నేను తీస్ రానని చెప్పిన ఆమె పిల్లల్ని తీసుకొని వస్తదట. అంటే వాళ్ళ హస్బెండ్ ఏమో త అంటుందంటే మా హస్బెండ్ అయితే వద్దనట మరె ఇట్లా అన్నయ్య అయితే వ ద్దన్నడు. ఏ టెస్ట్ లో వాళ్ళెందుకు వచ్చె నువ్వు కూడా రాకుండా ఏం లేదంట అవన్నీ నచ్చినయ్ గాజులు ఉన్నాయ్. అన్ని కొన్ని కొన్ని మర్చిపోతుర్రు. లేడీస్ జెంట్స్ వాళ్లు ఒకవేళ గ్యాస్ రిటర్న్ ఇచ్చేదానికి పొయిన కూడా ఒక టూ త్రీ అవర్స్ పడతది. ఆ టూ త్రీ అవర్స్ లొ మం పోచ్చుగదా
పడతది
ఆ త్రీ ఫోర్ అవర్స్ కూడా వడత వొ ఆ టైమ్ అంతా అక్కడ్నె పోతె మళ్ళా ఎవరు చవుతరు. అంతముందు అన్నీ ఓపెన్ చేసిలేవు. కొంచెం సామానె కునె ఉన్నానే మా అత్తయ్య వాళ్ళ ఇం చ్చ్ కొలాప్
నార్మల్ కాల్ జేయండి. ఇది ఈ కాల్ కట్ చేయండి మల్ల ఆ
ఏమై
ఉ
ఒక్క నిమిషం ఆగండి. నేనే కట్ చేస్సానండి.